చిల్ హలో
నా వయిస్ ఇనిపిస్తుందా అండి
ఆ ఇనిపిస్తాందండి
ఏం చేస్తున్నారు
ఇప్పుడే టీ దాగా మీరు
అ నేను ఊరికే కూర్చున్న అండీ
ఓకే
టీ మీరే చేసుకున్నారు
లేదు మా అమ్మ చేసి ఇచ్చింది అంట
ఏ మీకు చేసుకునేకి రాదా
వచ్చు వచ్చండి ఆ
అంటే మీ అమ్మ చేతితోనే తాగలనీ
కొంచెం మైండ్ రిలాక్సేషన్ ఐతది కదా కొంచెం స్ట్రాంగ్గా పెట్టిస్తదని మా అమ్మ
ఓ అంటే మీరు చేసుకుంటే బాగా రాదన
అవును అలాగే అనుకోండి మీరు కుకింగ్ బాగా చేస్తారా
నేనా అంతేం రాదండి కుకింగ్ నాకు
అ
మా అమ్మ బాగా చేస్తే నేను తిని వెడతా
ఓ నైస్
మొన్న తిరుపతికి వెళ్ళారు దర్శనం బాగా ఐంద
బాగా తొందరగానే అయిపోయింది ఫోర్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది
సర్వదర్శనానికి వెళ్లారు కింద టోకన్లు తీసుకొని వెళ్లరా
కింద టోకెన్స్ తీసుకొని మళ్ళి నైట్ కి వెళ్ళాము అక్కడ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శన అనుకుం లం మీరు కూడా అరు ఫోర్ అవర్ ర్స్ ఓన్లీ ఫోర్ అవర్స్లో కంప్లీట్ ఐతది మీరు కూడా అరుణాచలం వెళ్లారనుకుంటా
ఆ నేను మా ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ అరుణాచలం వెల్
ఓకే ఎట్లా అదే ఎ ఎలా వెళ్ళారు
టైర్ లో వెళ్ళామండి అంటే ట్రైన్ లో మా ఊరు నుంచి బస్సుకు వెళ్ళి ఒక స్టేషన్ లో వెళ్ళి అ అక్క నుంచి ట్రైన్ వెళం అక్కడికి ట్రైన్లు డే ట్రైన్లు డైరెక్ట్ లేవు కాబట్టి
అక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయా
ఆ అంతేం ఉండవండి తిరుపతి అంతా అయితే ఉండదు
ఆ ఓకే
దేవుని కోసం వెళ్లాల్సిందేదే గాని అక్కడైతే నీట్ నెస్ వుండదు సరి
ఉ అక్కడ నుంచి మరి ఎక్కడికన్నా ట్రావెల్ చేయొచ్చా నియరెస్
అక్కడ నుంచి మరి పాండిచ్చేరికి వెళ్ళాము మేము
ఓకే ఆ
అక్కడ ఓ రెండు రోజులు ఉండి బీచ్ ప్లేసెస్ మిగతా కొన్ని ప్లేస్లు ఉన్నాయి చూసేవి టూరిస్ట్ వి
ఓకే
చూసేసి వచ్చేసామంతె మీరు తిరుపతి కోటే వెళ్లారా ఇంకా అక్కడ ఏమన్న
లేద్ లేద్ తిరు ఓన్లీ తిరుపతి ఓన్లీ తిరుపతి
ఊ అండీ సమయం లేదా
సమయం లేదని కాదు ప్చ్ ఓన్లీ ఇంట్లో పర్మిషన్ అంతవరకే ఇచ్చరు అంటే అక్కడ తిరుపతిలోలాగే క్యూ అవన్నీ ఉంటాయా అండి
క్యూ ఉంటాయి గాని అంతగా పట్టించుకోరు మొబైల్స్ కూడా లోపలికి తీసుకొని వెళ్ళచ్చు
ఓకే ఫుడ్ ఫుడ్ ఎలా ఉంటది
ఫుడ్ ఏం బాగుండదండి వాళ్ళ టేస్ట్ వేరే కదా కర్ణాటక లా తమిళనాడు సైడ్ వాళ్ళ టేస్ట్ వేరే
వాక్ చేసారా ఫోర్టీన్ కిలోమీటర్
ఆ ఆ చేసాము అలా చేసే వెళ్ళాము కాళ్ళు చాలా నొప్పి వచ్చాయ్ మా ఫ్రెండ్స్ కొంతమంది చేయలేకపోయారు
ఓహో ఓకే అంటే మీరు ఏం ఒకవేళ ఇప్పుడు మేము వెళ్ళాలి అనుకుంటే మీరు ఏం సజెషన్ చేస్తారు ఆ వాక్ చేయడానికి
వెళ్ళాలి అనుకుంటే ఫుడ్డు తినాల సాక్స్ లు వేసుకుంటే బెటర్ ఎందుకంటే ఎండాకాలం కాబట్టి రోడ్లు నచ్చాలి
ఓకే
కాళ్ళు పోతాయి సాక్స్లు వేసుకుంటే బెటర్ మార్నింగ్ స్టార్ట్ కాకుండా నైట్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఫోర్ కి స్టార్ట్ అయితే తొందరగా అయిపోతుంది సిక్స్ కంతా సిక్స్ సెవెన్ కు అంతా అయిపోతుంది
మీకెన్ని ఎన్ని అవర్స్ పట్టింది
మేము మా ఫ్రెండ్స్ వల్ల కొంచెం లేట్ అయ్యింది మా ట్రావెలింగ్ అంతా సో సిక్స్కి స్టార్ట్ అయ్యాము కాలీనడకకి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫోర్ అయింది అంటే ఇంకా అమ్మాయిలు ఉన్నారు నచ్చలేదు కాబట్టి
మ్మ్ హ్
మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్ళాము సో అందుకు లేట్ అయిపోయింది
అక్కడ దర్శనానికి ఎంతసేపు పట్టింది
దర్శనానికి మూడు గంటలు పట్టిందండి జనాలు ఉన్నారు సో జనాలు తక్కువే ఉన్నారు
ఓకే
కొంచెం తొందరగానే అయిపోయింది మార్నింగ్ అలా అయితే చాలా మంది ఉంటారు ఎండ ఉండదు కాబట్టి చాలా మంది వస్తారు అప్పుడు కొంచెం లేట్ అవుతుంది
అక్కడ నుంచి నియర్ బై ఓన్లీ పాండిచ్చేరినా నెక్స్ట్ ఏమన్నా ప్లేసెస్ ఉన్నాయా
ఇంకా ఏం ప్లేస్ లేవండి పాండిచ్చేరి ఒకటే పాండిచ్చేరికి వెళ్ళాము అంటే మాకు తెలిసిన ఒకటి పాండిచ్చేరి ఏమున్నాయి మేము ఏమనుకోలేదు దానితోటి వెళ్ళాలని దానికి వెళ్ళాము అక్కడ ఎంజాయ్ చేసాము
అక్కడ ఏమేం బీచెస్ వెళ్లారు
ఆ మేము రెండు మూడు వెళ్ళాము పేర్లు అంతగా గుర్తుకు లేవు శాండ్ బీచ్ ఒకటి వెళ్ళాము రాక్ బీచ్ కి వెళ్ళాము దా మ్యాంగ్రూ్ ఫారెస్ట్ పడవలో తీసుకొని వెళ్తారు
హ్హ్
కొన్ని కొన్ని వాటర్ ఫాల్స్ అలా తిరిగాము అంతే మీరు తిరుపతి లో ఏమీ తిరిగారు
మేము జస్ట్ తిరుపతి ఇక్కడ నుంచి నైట్ ట్రైన్ బుక్ చేసుకని వెళ్ళాము నెక్స్ట్ డే టోకన్ స్టాన్ క అక్కడికి వెళ్ళి టోకన్ తీసుకొని ఈవినింగ్ ఈవినింగ్ ఫోర్ కలా స్టార్ట్ చేసాం నైట్ ఎయిట్ క అంతా కొండపైకి పోయాం అక్కడ రూమ్స్ తీసుకొని స్టే చేసాము నెక్స్ట్ డే టోకన్స్ లెవెన్ క ఏమో ఇచ్చారు మేము సెవెన్ కె దర్శనానికి వెళ్తాము ఫోర్ అవర్స్లో బయటకు వచ్చేసాం
మీ కాలేజ్ ఫ్రెండ్సా లేకుంటే మీ ఇంటి దగ్గర ఉండేవ
కాలేజ్ ఫ్రెండ్స్ ఎంసీఏ కాలేజ్ ఫ్రెండ్స్
ఎంజాయ్ చేస్తారు మరి బాగా
ఎంజాయ్ అంత కాదు కానీ దేవుడి దగ్గర ఏమి ఎంజాయ్ ఉంటంది మామూలుగాని
అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఎక్కడైనా అంటే మెటికల్ ఎక్కేటప్పుడు
చేసావ్ అంటే నైట్ టైం కదా వ్యూ అంతగా ఏం లేదు మొత్తం డార్క్ లోనే అయిపోయింది సైడ్ పక్షులు జంతువులు అట్లావేం కనిపయలేదు మాకు అస్ కంపేర్ టు తిరు తిరుపతి అరుణాచలం కొంచెం లోనే కదా
ఆ లోనెఅంటే ఆ తిరుపతి బెట్టరు అరుణాచలం కొంచెం కష్టం అవుతుంది అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే వాళ్ళు కొంచెం మోసం చేస్తారు
ఓకే
తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు వస్తే ఫస్ట్ అక్కడికి అండ్ లాంగ్వేజ్ వాళ్ళు వేరే లాంగ్వేజ్ వాళ్ళు వస్తే వాళ్ళు కొంచెం డిమాండ్ ఉంటుంది
అక్కడ స్టేయింగ్ ఎలా చేశను మీరు
అక్కడ స్టే ఏం చేయలేదు లాకర్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి లాకర్స్ తీసుకుంటే సో స్నానం అక్కడే చేసేసి లగేజ్ అక్కడ పెట్టి లేసి కాళనాడక వెళ్ళసి మరి దర్శనం అయిపోయినాక వచ్చి తీసుకోము
నెక్స్ట్ ఇంకేం ప్లాన్స్ లేవా ఫర్దర్గా ట్రిప్స్ ట్రావెలింగ్
ఉన్నాయండి ఇప్పుడే కదా వెళ్ళినది వెంటనే అంటే మా ఇంట్లో తిడతారు సో కొంచెం గ్యాప్ తీసుకొని మరీ అంత ఫ్రెండ్స్ అంతా ప్లాన్ చేసుకొని వాళ్ళకి కుదరాలి కదా
ఆ అంటే మీ ఫ్రెండ్స్ జాబ్ చేస్తున్నారా అందరు
ఆ కొంతమంది జాబ్ చేస్తున్నారు కొంతమంది ఇంకా చదువుకుంటున్నారు
ఓకే ఓకే
మీరుండి మీ ఫ్రెండ్స్ కూడా జాబ్ చేస్తున్నారా
ఆ మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరు చేస్తాను ఒక టూ త్రీ మెంబర్ స్తప్ప
మీకు ఎప్పుడొస్తుందండి
ట్రైంగ్ ఇంకా మాది ఎంసీఏ పరిశలింగ్లో ఉంది ఎంసిఏ అయిపోతే ట్రై చేసి
కాలేజ్ ప్లేస్మెంట్ లో ఏం రాలేదండి
ఆహ లేదు లేదు మాకి వచ్చింది టూ కంపెనీస్ దాంట్లో ఒకటి అటెండ్ అయ్యా ఒకటి అటెండ్ కావలేదు
ఎందుకు కాలేదని మమైన ప్రస
అక్కడ కోడింగ్ పెట్టారు నేను కోడింగ్ ఏదో ఉంటదని మనకి రాదని వెళ్లేద అంతే
ప్రయత్నాల్సింద్ ప్రయత్నించింటే అయిపోతా
అదే మరి అనిపిచ్చింది అయిపోయిన తర్వాత
ఇంకా మరీ ఏమి ఫర్దర్గా ఏం రాలేదండి వస్తాయన్నారా కాలేజ్ వాళ్ళు
ఆ లేదండి లాస్ట్ లో మార్చే ఎండింగ్ ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ కి ఇప్పుడు ఇంటన్షిప్ వస్తున్నాయ్. త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్
ఓకే ఓకే ఇంటర్న్షిప్ వస్తే దాంట్లో ఒకేళ బెటర్ గా పర్ఫామ్ చేస్తే వాళ్ళు ఇంటర్న్షిప్ ఫ్రీగా ఇస్తారు.
అవును. ఇన్ స్టైఫాన్ పే చేస్తారు. తర్వాత ఒకవేళ అట్లే బాగా పర్ఫామ్ చేస్తే జాబ్ రోల్స్కి తీసుకుంటామని చెప్పారు. అది ఎంత నిజమో ఎంత అపద్దమో తెల్
అ
అన్ని ట్రైనింగ్. హస్ సైఫన్ త్రీ మంత్స్ ఇస్తారు. ఫస్ట్ త్రీ మంత్స్ ఒకవేళ నచ్చకపోతే నువ్వు జాబ్ రిజైన్ అదే మధ్యలో నుంచి ఆపేయాలనుకుంటే వాళ్ళకు వన్ మంత్ ఫ్రీగా చేసి జాబోదిలేయాలంట
హా ఓకే ఓకే. అక్క మీరు చేయలా మరి మీకు చేసే ఉద్దేశం ఉంద్యా
ఆహా లేదు అందుకే నేనేవి అటెండ్ కాలేదు. డైరెక్ట్ జాబ్ చేద్దామని
అటెండయితే ఎక్స్పీరియన్స్ అన్నా వస్తాండే కదా
ఆ టూ త్రీ టైమ్స్ అయ్యా గ్రూప్ డిస్కషన్ అండ్ అద్ ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ అక్కడ వరకు వెళ్లా ఇంగ వెళ్ళలేదు.
ఓకే ఓకే. సరేలేండి నాకు వర్క్ ఉంది. నేను మరీ చేస్తాను.
ఆ ఓకే అండి.